హలో గుడ్ ఈవెనింగ్ అండి
హలో
హలో
ఆ బాగున్నారాండి హలో బాగున్నా బాగున్ననండి మీరు బాగున్నారా ఆ బాగున్నానండి అయిందండి వంట ఏం చేస్తున్నారు ఏం లేదండి ఈ రోజు ఫ ఫాస్టింగ్ అయితే ఆఫ్టర్నూన్ తినేసా అందుకని ఇప్పుడు ఏం చెయట్లేదండి ఓన్లీ టీ పెట్టుకొని తాగిన ఇప్పుడు ఏమైన్నా టిఫిన్స్ చేసుకోరా అండి మరి
ఇక చెయలేదండి ఇవాలా అమ్మాయికి టెన్త్ ఎగ్జామ్స్ కదా
ఆహ ఆ సెంటర్ కాడ ఇవి ఇ వచ్చేసరికి ఒకటియింది అప్పుడే అన్నం వండుకొని వంకయ కూర వం అవు అంది నె సరికా గరు ఉన్నాయ ఓటుకా లేదు ఇప్పుడు ఏ ఏంటిష చెయలే బా రాసింది అట్లా అండి పాప ఆ వానే రాసిందన్న ఎట్లొచ్చింది అటనండి పేపర్
ఓకే మా నార్మల్గా
నార్మల్గా నచ్చిన్నడి
మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇక వంట చేయాలి ఇంకా చేయలేదు
అవునా ఏం చెయాలనుకుంటున్నారు
ఆ ఇవాళ ఇప్పుడు పప్చర్ చేద్దాం అనుకుంటున్నా
ఓకే
పిల్లలు అడిగిన రండి పప్పుచర ఏమో మమ్ అన్నారు వచ్చిన
హ
ట్యూషన్ కి వెళ్ళిండు రి పప్పుారు ఏమ్ అంటే సాటర్డే సాటర్డే కంపల్సరీ
అంటే ఇప్పుడు సాటర్డే అంటే మార్నింగ్ పప్చర్ చేసుకుంట
అ ఏంటంటే మా ఇంట్లో ఒక ఒక ఒక పూటకైతే తింటారండి పప్పుచారం అంతేనా అంటే మా ఇప్పుడు మా ఇంట్లో అలా కాదు పప్పుచార్ అంటే మూడు పూటలు కఖచ్చితంగా కావాలి అందుకే నేను ఏం చేస్తాన అంటే ఫ్రైడే రోజు చేస్తాను సాటర్డే చెయను సాటర్డే ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తా కాబట్టి
ననే
నే ఒకసారి తింటాను పచార్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు అవునవునండి నాకు కూడా పప్పుంట అంత ఇష్టం ఉండదండి ఫ్రైడే పచార్ చేస్తా సాటర్డే ఏదనా ఒక కర్రీ నార్మల్గా వేసుకొని అంటే మీకు బిర్యానీ ప్లానింగ్ ఉందా అండి సండే కంపల్సరీ అయితే ఇక ఏదో ఒకటితే నాన్ వెజ్ అయితే వండుకుంటాం ఆ ఇర రేపు పిల్లలు అంటున్నారంండి బిర్యానీ వయ మమ్ అంటున్నారు అయితే చేద్దామను కుంటున్నాం పప్పులు ఎక్కువ తినమండి ఒక వీక్లీ వన్ డేనే చేస్తా అదైనా ఒక్క పూట తింటాము అంతే ఆ పిల్లలకు ఇష్టమే
ఎలా చేస్తారు మరి అంటే పులావు టైపు చేస్తారు
లేదండి ధమ్ బి గానే చేస్తా
ఊహూ
హ్మ్ దమ్ బిర్యానీ ఆ ఫస్ట్ చికెన్ తీసుకుంటామండి చికెన్ తీసుకొని ఆ ఫ్రెష్ ఇక కొంచెం లెగ్ పీస్ లాగా కొట్టియాలి కద అండి అవును బిర్యానీకి వేరే చేస్తారు కదండి డిష్, ఆ వేరే వాళ్లకి చికెన్ ఎక్కువ వేరే కొట్టిస్ తరు కదండి అవును అవునులే హా. ఏ చికెన్ ఆ కొంచెం లెగ్ పీసుల్లాగ కొట్టించి ఆ అరే అన్నయ్ కి
అంటే మేము చికెన్ వచ్చేసి మినిమం ఒక పీసు ట్వంటీ గ్రామ్స్ ఉండేటట్టు.
ఆ ఆహా ఆహా. ఆ అయితే ఏం చేస్తామంటే చికెను కొంచెం పెద్దగా లెగ్ పీసుల్లాగా తీసుకొస్తాడండి తీసుకొచ్చాక దానికి ఏం చేస్ స్తామంటే ఫస్ట్ మంచిగా నిమ్మకాయ ఇట్లా పిండేసి ఫస్ట్ ఫ్రెష్ గా కడుగుతారు చికెన్ని. మ్ హ్మ్ కడిగి ఆ దాంట్లో ఏంటి అంటే మన కారము పసుప్
హ్మ్
ఆ నెక్స్ట్ సాల్ట్ ఆ తర్వాత పెరుగు తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఉంటది కదండి
ఆ ఉంటదండి
ఆ అది తర్వాత గరం మసాలా ఆ తర్వాత ధనియాల ఫ్ పౌడరు
హ్
కొన్ని పచ్చిమిర్చి ఆహా కొన్ని ఆనియన్స్ తో ఆ పెరుగు అవన్నీ మంచిగా వాట్ ట్టించి ఒక వన్ అవర్ సేపు పక్కకు పెట్టేస్తామండి ఇంకా
ఓకే
ట్టేసి ఇగా బాస్మతి రైస్ ఆ అంటే ఇప్పుడు ఎండాకాలం అయితేనేమో ఫ్రిడ్జ్ లో పెట్టేస్తామండి. ఇంకా వేరే ఇక చలికాలం వర్షకాలం అయితే జస్ట్ పక్కకు పెట్టేస్తాం అంతే
హ్ హు
పెట్టేసి అది ఇగా మంచిగా ఒక వన్ అవర్ అంటే మొత్తం మొత్తం దానికి అంతా పట్టుకుంటది. కదండి ఇప్పుడు మనం కలిపిందంత దాని వట్టుకుంటది కదా అవునవును మా అంత పట్టిస్తాది ఆ పట్టేసిన తర్వాత ఏం చేస్తానంటే అప్పటి వరకు బాస్మతి రైస్ని నానబెట్టేసుకుంటాం. ఆ ఇంకా ఈ బాస్మతి రైసు నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇక మన బిర్యానీ గంజు ఉంట టది గాదా ఇంకా అందులోనే కొంచేము. ఆ అందులోనే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేస్తాం. అండి ఎందులో మనము అవన్నీ కలిపెట్టుకున్న దాంట్లో
ఓకే
పెట్టేసి ఇక బిర్యానీ కొంచెం పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ ఆయిల్ పోసేసి అందులో మన ఆ బగార ఏసే సామాన్ ఉంటది. కదండి మొత్తం లవంగాలు యాలకులు పట్టా ఆ చెక్క నెక్స్ట్ అది ఆకు బగార
హ్ హ్
సి ఆ మంచిగా అది కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే ఆ ఆనియన్స్ మీర్ చి మంచిగా కొంచెం గోలిచ్చేసి ఆ ఒలిచ్చేసి ఈ చికెన్ ఉంటాది కదండి ఈ చికెన్ ఆ అందులో వేస్తామండి అందులో వేసేసి ఆ రైసు కొంచెం పక్కకి నానబెట్టుకున్న తర్వాత కొంచెము ఆ పొయ్యి మీద పెట్టేసి కొంచెం హాఫ్ బాయిల్డ్ చేస్తామండి
ఓకే ఓకే హాఫ్ బాయిల్డ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ
ఆ అట్లా ఆతిన్ బాయిల్డ్ చేసేసి ఇగా ఈ చికెన్ కొంచెం ఇట్లా సిమ్లా లాగ ఈ అందులో వేసేసి కలిపి మొత్తం సిమ్ లా పెట్టేస్తాం సిమ్ముల పెట్టేసి ఒక క టెన్ మినిట్స్ అట్లా ఉడకంగానే ఆ ఈ ఇదిన్ టది కదండి రైస్ మనకు ఆఫ్ బాయిల్ అయిన రైస్ ఉంటది కదా అది ఎసి వేసి ఆ ముందే కొంచెం ఆనియన్స్ సన్నగా నూనెలో కొంచెం ఏంపుకొని పక్క పెట్టుకోవాలండి ఫస్ట్ఏ
హ్మ్
చేసి ఇగా ఆ తర్వాత ఈ రైస్ ను కూడా దాంట్లోనే వేసేసి ఆ ఆనియన్స్ పుదీనా కొత్తిమీరు ఆ అవ్వని వేసి పైన నెయ్యి కూడా నెయ్యి ఆ అవన్నీ చ్చసి అది మొత్తం దానిది ఆ దాని స్మెల్ అంటే బయటికి రాకుండా దాని మీద కాకుండా బోర్ అట్లా ఒకటి బోర్లు ఇచ్చేసి దాని మీద ఏదైనా బరువుగా పెట్టాలండి
అవునాండి
పెట్టేసి ఎందుకంటే మన చికెన్ ఆల్రెడీ మొత్తం ఇట్లా ఒక వన్ అవర్ సేపు ఉంటుంది కాబట్టి అది తొందరనే కుక్ అవుతది.
అవునవును మ్యాగ్నెట్ అయింది కాబట్టి
హా ఎంత ఒక అట్లా వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కతం బిర్యానీ అయిపోతది తొందరగా అయిపోతది దమ్ బిర్యాని ఇట్లానే చేస్తా హా
అవునా మ్మ్
మీరు ఎట్లా చేస్తారండి మరి ఒక కేజీ చికెన్ కి ఒక కేజీ రైస్ ఇస్తానండి. బాస్మతి సరి సమానంగా ఎస్తారు. బాస్మతి రైస్ ఇక మసాలాలన్నీ అందదా అంటే ఒక నాలుగు చెక్క, లవంగా అట్లా ఏస్తారా ఆ అట్లా ఏస్తానండి అంటే పెరుగు ఎంత కలుపుతరండి పెరుగు ఇగా మనకి ఇప్పుడు ఒక ప్యాకెట్ ఉంటది కదండి ఇప్పుడు మనకి టువేల్ రుపీస్ ప్యాకెట్ ఉంట్ అదే కదా ఆ అది కలుపు నండి పెరుగు అంత చిన్నది సరిపోతదా అండి ఒక కెజీ నే కదండీ చికెన్ గ్రేవీ ఎక్కువ ఉండాల మీకు ఇక చికెను ఒక కేజినే కాబట్టి అందులో కారం అవి ఇవన్నీ ఇస్తాము ప్లస్ ఇంకా నెయ్యి ఉంటది నిమ్మరసము అవన్నీ ఇంకా మ మాసాలు ఉంటాయి కదా ఇంకా మనం ఆ మనం పెరుగు ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం పుల్ల పుల్ల ఉంటది కాబట్టి. ఆ అందుకే ఒక్క ప్యాకెట్ సరిపోతాద ఒక ప్యాకెటే వేస్తా నేను స్పైసీగానే చేస్తానండి
స్పైసీగా అంటే మీ పిల్లలు స్పైసీగా తింటారా అని
తింటారండి తింటారు స్పైసీగానే చేస్తా అంటే బాగా స్పైసీగా కాదు బాగా నార్మల్గా కాదు ఆ మామూలుగా తినేలాగా చేస్తా ఏంటాండి, ఇగ ఆ పెరుగు పచ్చడి పెరుగు పచ్చడిలాలాగా పెరుగు పచ్చడి ఎ నండి ఇంకా ఒకవేళ అదే స్పైసీ ఉంటది కాబట్టి పిల్లలు అట్లనే తింటారు కానీ మా సారికి మాత్రం ఏదన్న ఒకటి కావాలండి
ఆ అందుకే అడుగుతున్నానండి ఇప్పుడు అంత స్పైసీగా తింటాం కాబట్టి కొంచె
కొంతమంది రైతా చేసుకుంటారు కదా పెరుగుతోనే నేను దాంట్లోకి నేను దాంట్లోకి ఎక్కువగా మిరుప వంకాయ కర్రీ చేస్తానండి ఇప్పుడు ముస్లింమ్స్ వాడుతారు కదండీ మిరపకాయలు కర్రీ
అవునవును
ఆ అది నండి అది నువ్వులు పల్లీలు కుడుక పౌడరు అవన్నీ కలిపేసి ఈ మిరపకాయలను ఉడకబెట్టేసి ధన్యా పౌడర్ అవన్నీ గల్పి వేసి ఒక రెండు టమాటాలు వేసేసి మర్రిస్తే అందులోకి బిర్యానీలకు చాలా బాగుంటందండి
ఓకే అండి
అట్లా మా సార్ కి చాలా ఇష్టం బిర్యానీ ఆ మేకు కూడా ధన్యవాదాలండి సరే అండి ఆ ధన్యవాదలు అండి